హలో
ద
జస్ట్
హలో
ఏం చేస్తున్నావ్
హలో ఏనేట్లే బయట కూర్స్తుున్నాం ఏం వేస్తున్నాం
లా ఇప్పుడే లంచ్ బ్రేక్
ఉ తిన్నావా
తింటున్నా తిన్నావా నువ్వు
ఆ తిన్న ఇప్పుడ
ఉ
దేవకురా బాహా
చెప్పు ఒక టాపిక్ చెప్పు నాదినంగాని ఒక టాపిక్ చెప్పవే
చెప్పంటున్న ఏదనా జాబ్ జూడు
ఆఫిస్
ఉమ్ చెప్పు మీ ఆఫీస్ ఆ
మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ మానింగ్ రాంగ్నే ఒక్కొక్కళకి ఒక్కొక్క స్టోరీ ఇస్తరు
స్టోరి
స్టోర్ అంటే ఇప్పుడు మనకి డీ డీమా ఆ డీ మాటు రిలయన్స్ ఉనై చూడు సున్ అట్లా యు ఎస్ నుంచి ఒక్కొక్క స్టోర్స్ ఉంటాయి ఇల్ల
ఆ
ఒక్కొక్కళకి ఒక్కొక్క స్టోర్ ఇస్తరు స్టోర్ ఇచ్చినంక ఆ స్టోర్ లో డే ట ఎంట్రి మొత్తం జెయ్యాలి మనమే అ బిల్స్ వస్తాయి డీ మాట్ ఇట్లాగా బిల్స్ ఉంటాయి జూడు ము అనకు చెప్పు ఇద్దరనని చెప్ప అ బిల్స్ ని డేటా చెయ్యాలి ఇక ట్యాలీ ఎట్లంటదే ట్యాలీ లాగా ఈన్నే ఉంటా ఈ కలిక్ దగ్గిర్కొచ్చి షోబాన్ లెఫ్ట్ సైటా లెఫ్ట్ ఇప్పుడు బానే ఉంది ఇంకా ఉన్న అడ్డలు చేయిచుకునేది పని చేసుకోడానికి మూడేలు ఇప్పుడు కొంజే నీర్కుడు ఇంకా నేర్పిస్తురు అక్కరవాయ్
ఎంతమంది ఉంటారు ఇప్పుడల్లా
గల్స్ ఏమో సెవెన్ మెంబర్సు
ఆ
బాయిస్ ఒక టెన్ మెంబర్స్ దాకురు
ఆహా
బాయ్స్ ని తీసుకుంటుర్రు బాయ్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ టూ నుంచి నైటు లెవెన్ టెన్ అయితది
నైట్ టెన్ వరకా
ఆ
ఆ అవునవున్
అడిగినా హాస్పిటలో గుడా అడిగిన అక్కడ స్పందన హాస్పిటలో రిసెప్షనిస్ట్ లా ఉందన్ ఉన్నారు
ఆ హాస్పట్ల గుడ అన్ తే హాస్పిట్ల గుడా ఆదివారాల్ జెయాల్సిందే
ఏం ఉన్నదే
ఉంటదుంటది ఆ
స్పందన హాస్పట్లోనే చూయించు
అడిగినవా సండేస్ చేయాలని
అడగలేదు అమ్మాయి కనుక్కుంటా అన్నది
ఆ
కనుక్కో నాకు ఈవినింగ్ కల్లా చెప్పు ఏదైంది అని జెప్పిన
మీ దాంట్లో లేదా
నా దాంట్లో ఉంటె ఇప్పటి దాకనా లడ్డూ చెప్పు ఎప్పుడో దీస్ కొద్దును
అదెలే
ఉమ్ నేను చెప్పకుండా నేను తీసుకురాకుండా
హాస్పిటలల్ల కాదు కొన్నయ్ చూడు హాస్పిటలల్ల సూదులయ ఆళ్ళంట్రు అదే ట్రు ఇదంట్రు
ఏమైద్ది నేర్చుకో
వద్దు నేను నా నేను నాకే కొనిపించు కునే ఇగ వేరే వాళ్ళక్ సూదేత్తనా
ఆ రిస్ట్పిటి లు సూదులు ఏమేయ్యారు ఓపిలు రాసుకోడమే
ఆహా
ఉమ్
ఉమ్ అట్లయితే ఏం గాదులే గనీ
ఓపీస్ రాయడమే సూదిలు వేషేదే ముండదు
అహ
ఏంకుర చేసినవ్
ఏం కూర ఏం చేయలేదు రోజు ఉప్మా చేసినం అదే తిన్నాం
ఇప్పుడు కూడ ఉప్మా నేనా
పచ్చళ్ళు ఉంటై ఆ లడ్డు ఉప్మా చేసినా
ఎందుకు అన్నం వండపొయినవే
వన్డలే ఇగ మాయనకి జ్వరం వచ్చిందని
తగ్గిందా నీకు ఫీవరు
తగ్గలే ఇంకా తగ్గింది కాని నీరసం ఉంది
ఊహు మామూలు జ్వరమేనా
టైఫైడ్
ఓ
మ్
నైట్ పూట అన్నం పెట్టకు షపాత్ జెయ్
తినట్లే అన్నం
చపాత్ జేస్తున్నవా
ఆ
ఆ హ్ హు హ్
ఆ మమ్మ రొద్దుతుంది నేన్ కాలుస్తా
నువ్ రుద్దపొయినవ్
అ రాదులే
ఎందుకు రాదు రాదనుకుంట కూసో
ఉమ్
ఆ రాద అని కూడా కుర్సో
ఆ
ఎమంటా
ఏం చేస్తుంద ఆంటీ
ఇ
మాడికాయలు ఉన్నాయా
ఓ నెక్స్ట్ మంత్
నెక్స్ట్ మంతా
ఆ
నెక్స్ట్ మంత్ ఎందుకు ఎందుకు చెప్పిందా చెట్టు నీకు నెక్స్ట్ మంత్ కాస్తానీ
ఉన్నగాన్నా ఏ పంది
ఇగా చెట్టు చెప్పిందా నెక్స్ట్ మంత్ అయితే కాస్తానీ
పచ్చడికాయలు అవి చిన్నగున్నియి
రేపు వస్తాం ఇస్తమేమని
రేప
ఆ
రేప్పొస్తున్నావా రేపు సెలవే నాకు
ఆ
సెలవే నాకు రేపు రా
ఆహా శ్రీరామనవమిక ఆ
ఈ రోజు సాయంత్రం చెప్తాం మాకు ఇతంబో అని
ఆ
అమ్మకు చెప్త అతం బొమని చెప్తా
ఆ చెప్పు
అవి తినే కాయలున్నాయి పచ్చడి కావు పచ్చడి ఇంక గాలే
తినేయే తినడానికే
మా నానాకేనా
మన జోసఫ్ కిచ్చిన వటగా
బబీ నీ స్నాప్ పెట్టినప్పుడలా నువ్వే దిను నువ్వే దిను అంతద్ది
ఆ
అయితే బంపించిన బాబీకి మూడు
మా దే మా పిన్ని చెప్పింది
పెంచాలి
ఆ
జసబ్బ గడచ్చ తీస్కౌన్ బయి
ఆ అ చెప్పింది
అదే ఆ రోజు చెప్పిందిగా నువ్వు వస్తేయిద్దా అని అయి అటు దంపి ఏంచేస్తున్నావ్
బయట కూర్చున్నాం దానిమకాయలు తినుకుంటున్నాం
ఉహుం
తన్నవా
తడా తింటనే ఉన్నా
వన్ అవర్ కాదు లంచ్ టైం
ఎడా థర్టీ మినట్స్
థర్టీ మినిట్స్ ఆ
వన్ తర్టీ టూ టూనా
ఇకా టూ టూ ఫైవ్ కేరళ బద్
ఆ
టూ కి టూ ఫైవ్ కి అట్లా పోతా టూ టెన్ కి ఫార్టీ మినిట్స్ తీసుకుంటాం
ఇంకా
చాలి టాపిక్ చెప్పు ఒక కథ చెప్పు
ఆ
ఒక స్టోరీ చెప్పు
ఏటిది
స్టోరీ చెప్పవే
ఏం స్టోరీ
ఏదోకటి చెప్
నాకే స్టోరీలు రావమ్మా నాకేం స్టోరిల్ రావు
ఇ ఏంది రావ్ అంటే ఎట్లా పెళ్ళి అవ్వని పర్సనల్ మాట్లాడుకోవచ్చు
మ్ ఇది కూడా ఇది కూడా మాట్లాడద్దు
ఆ హ హా
ఇంకా వర్క్ బాగుందా మరి
ఇప్పుడయితే బానే ఉంది
పెళ్ళంట ఎప్పుడు చేసుకుంటావ్
అన్నయ్య కి అయినాకా
అన్నయ్య కి అయినంకన
ఆ
అన్నయకి ఇంకో రెండు సంవత్సరాలు నీకు ఇం మూడు సంవత్సరాల
అన్నయ్య గి సూస్తనేవరు
సుస్తుర్రా
ఆ ఎవరి పిల్ల చుసురు అత్తమ్మలు
ఓ అన్నయ్యని కూడా యా రూపాయలేదు తీసుకు
అందురు యారు లి గుత్తపట్టిరు
అ
ఆ అ ఓకలి ఇంటి కి పోతే నాలుగు ఇంలలో పోయిరాలి యాద రూపలి పోతే
అదే అక్క ఉందా పోయిందా
మ్ పోయింది
పోయిరా
మ్ మే ల తిరుపతి పోతున్నాం ఆ వానికి పుట్టెంటుకులు
మ్మ్ పైన సిగ్నల్ ఉండద ఏంది నువ్వు ఉన్నా కాడ
ఉంటది
నిన్న ఫోన్ మధ్యలనే కట్ అయింది అసలు
నీవే కట్ ను నువ్వే కట్ చేసినవ్
ఆ
నింట్లా కట్ అయితదా చౌకాడ పెట్టుకుంటే కట్ అయితదని నేను ఆఫ్ చేసా స్క్రీను
నెన్ కట్ చేయల సరేలే అయింది
ఏమై టైమ్ అయిందా
సరే ను జే
ఆ సరే